హలో
హలో అక్కా
చెప్ర ఎంచేస్తున్నావ్
ఏం లేదు అక్క కలిగనేఉన్న
అవునా తిన్నావా
చిన్నాక ఇంకా టైమింగ్ రాలేదు మ వంద వతది సెవెన్ కూడా కాదు ఎయిట్
అవునాను
ఏం చేస్తున్నావ్ అక్క
ఏం లేరా ఏం వంటగేయాల అని ఆలోచిస్తున్నా
అవునా మార్నింగ్ ఏజ చే చెప్ప
మార్నింగ్ పులిహోర ఏష్ణ
ఇలువరా మా ఇప్పుడు రోజు హాస్పిటల్టికి పహస్తంది
ఆ సేమ్ మీన్మా అద పీం
ఇంచ రోజు ఇవే చేస్తున్నారురి రైస్
ససం టైమ్ ం మీది మా మ్యాచ్ అవుతుంది నువ్ అబ్సర్వేషన్
అవునాక్క మొన్న పప్పు పప్పు పొ
అవును చాలా సిమ్లర్ గనే అయితున్నాయి మద్ర చెప్రా
ఇది రంజాన్ వీక్ కదా ఇది రంజాన్ మంత్ కదా
అవును అసలు నేను చాను రోజుల నుంచి చార్మినార్ పోదాం అనుకుంటున్నాము అస్సలు పాసిబుల్ అయితలేదు
ఎందుకక్క
ఏమో ఇక అన్న పైసలేవు అంటుండు ఒక్కొకసారి అప్పుడేమో ఫస్ట్ లోనేమో ఇక కొంచెం వీలు కాకపోయది అన్న నైట్ డ్యూటీకి ఎళ్ళి వచ్చేసారి కొంచెం లేట్ అయ్యేది నైట్ టైమ్
అవునా
ఈ ఈ మధ్యలో ఏమో మనీ లేవు ఇంట్లో కొంచెం సిచ్యువేషన్ బాలేదని వెళ్తలే
ఇ మేము కూడా అనుకున్నాం అక్ నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్దాం అనుకున్న కాని హాస్టల్ తెలుసు కదక్క మార్ని అ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ అవుటింగ్ తీస్తారు కానీ చార్మినార్ నైట్ టైమ్ బాగుంటది
ఏ రోజన్నా ఫ్రీ ఉంటే వెళ్ళ వెళ్ళడానికి ట్రై చేయండి
కానీ ఎట్లాక్క బయటికి అలో చేస్తారులే కానీ పర్మిషన్ పక్కా తీసుకోవాలి కానీ ఎవరికో ఇద్దరికి ఇస్తారు కాని మాక్ గ్యాంగ్ వచ్చ నగుర
ఓకే ఇద్దరు ముగ్గురు ఒకసారి ప్లాన్ ఎందుకు గ్యాంగ్ కూడా ఇస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ట్రై చెయ్యడి ఇవ్వకపోతే నెక్స్ట్ టైమ్ ఏదనా బర్త్డే పార్టీ ఉందని అడ పోయేస్తాం ఇడి పోయేస్తాం అని ఏదో ఒకటి చెప్పి ఎల్లి రారదండి
ఇక్కడి నుంచి చి ఎంత దూరం ఉంటదక్క ఈ మేమున్న ఏరియా నుంచి చార్
నుంచి దగ్గరనే ఉంటది కావచ్చు మేబి
ఏమో అక్క నేను ఇక్కడ నుంచి ఎప్పుడూ వెళ్ళలేదు
నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒక వేళ నేనటు వస్తే నేను పర్మిషన్ అడిగి తీసుకెళ్తాలే ఇప్పుడు ఎండ కాలం ఇ రంజాన్ అంటే నైట్ టైం పోతే బెటర్ బాగుంటది వ్యూ బాగుంటది ప్లస్ బ్యాంగిల్ కలెక్షన్స్ కూడా మస్తు వచ్చాయి అక్కడ
ఆ అప్పుడు ఎప్పుడో పోయిన ఇంత వరకు పోలేదు నేను టూ టైమ్స్ ఏ పోయినా అసలు ఇంతవరకు
ఏ డ్రెస్ డ్రెస్సెస్ కూడా మంచిగొస్తాయి ఆ టైంలా
అక్కడ తక్కువ కొస్తాయి అంటారు కదక్క నిజంగా మస్తు తక్కువకొస్తాయా
అవును అసలు నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడెల్లలేదా
టూ టైమ్స్ వెళ్ళినా కాగానీ చూసి వచ్చినాక్క అన్ టే ఎక్కువ ఏం కొనలేదు
నెక్స్ట్ టైమ్ ఒకేళ నేను ఫ్రీ ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్తాలే నేను
ఆ తెస్కెలక్క నిజంగా నేను ఎప్పుడు చూసినా లే ని షాపింగ్ చేస్త ఎంత టైం ఉండకపోయి నేను పోయినా రెండు సార్లు మార్నింగే పోయినా
మార్నింగ్ టైం పోయద్ది ఎప్పుడైనా నైట్ పోదుని బాగుంటది నా నార్మల్ టైమ్ లో బాగానే పోయిదు మార్నింగ్ టైం పోయినా నైట్ టైం పోయినా కాని రంజాన్ టైమ్ లో కూడా లాస్ట్ ఇయర్ పోయిండే ఈ సారి అసలు ఎందుకో మరి మర్చికోస్తలేదు
ఆ వస్తాదేమోలే ఇ మేబీ మననిద్దరం కలిసి వెళ్ళాలని ఉందేమో
కావచ్చు మరి ఎట్లాంటది ఇ చూడాలి అప్పటి వరకు ఎన్ని రోజులు ఉంది ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ కదా చూడాలి ఇంకా
ఫోర్ ఫైవ్ డేస్ని అయిపోతుంది అక్క రమజాన్
అవును ట్వంటీ ఫస్ట్ కే ఉందిగా రంజాన్
అప్పటి తో అయిపోయినట్టేనా ఇగ
ఆ మేబి అంటే నైట్ టైం కొన్ని రోజులు ఉంచుతారో మరి గవర్నమెంట్ ఏమనుకుంటారో తెలువదు ఇంకా
అవునా చ ఉంటే బాగుండు నాకు పర్మిషన్ ఇచ్చేదాకా ఆ సెట్టింగ్స్ అన్ని నైట్ లలో బాగుంటది అందరు చెప్తంటే వి కూడా
త్రీ డేస్ లో నేను వస్తాలే మీ హాస్టల్ దగ్గరకి వచ్చి పర్మిషన్ అడిగి తీసుకొని వెళ్తా
ఉమ్ సరే అక్కా రా నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా పోవాలి పోవాలి
అవునా మరి ఏమన్నా ఏమన్నా తీసుకుందాం అనుకుంటున్నావా నార్మల్ గా చూడనీకేనా
ఆ తీసుకోవాలక్క నేను కూడా కొని డ్రస్ సెస్ కొన్ని నక్లేస్ కమ్మలు జ్యవెలరీ బాగుంటాయి అక్క అక్కడ
అవును అవును లావణ్య నీకు ల్యాప్టాప్ కావాలన్నావు కదా మొన్న రీసెంట్ గా
అవునక్క
ఆ అన్నా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఎవరిదో ఉందంట ఇస్తారంట మరి వచ్చి తీసుకెళ్తావా
అవు ఉందా అంటన ఎంత ఎంత అంటారక్క
ఎంత అంటున్నారంటే మేబి వాళ్ళు దాన్ని బట్టి చెప్తా అన్నారు ఒకవేళ అన్న దాన్ని చూసిన తర్వాత అది మంచిగా ఉందదని చూసి మంచిగా ఉన్నదంటే ఆ లావణ్యకి చెప్పుదాం తీసుకోమ్మని లేదన్ టె వాళ్ళకె ఇచ్చేద్దామా
ఆ తక్కువలొకొస్సె తీస్ ఉంటక్క అవసరం ఇప్పుడు చాలా అవసరం ఉంది లేగాని మరీ ఎక్కువైతే తీసుకోలేం కద
ఆ అవున్లే అయినా ఇప్పుడు ఒకవేళ నీకు సెకండ్ హ్యాండే కావాలా
సె ఫస్టాండ్ కూడా తక్కువులోకి ఒస్ తీసుకుంట ఈఎంఐలో వస్తె కూడా తీసుకుంట
మరొక్సారి ఏదన్నా దాని మీద ఈఎంఐ లో చూద్దాం ఎవర్ పేర్మీదనైనా
ఎవరి పేరు మీదనైన చూడాలక్క నా పేరు మీద రాదు నాది ఆల్రెడీ చిన్నా లోన్ ఉంది
అవునా చూడాల్ మరి ఇంకా ఒకవేళ్ నాపేర్ మీదనన్న అన్న పేరు మీదనా ఎవరైనా వస్తే ఇప్పిస్తాన్లే
ఆ కావాలి అక్కా ఇగ ఈ టూ త్రీ మంత్స్ లోనే నాకు కోచింగ్ అయిపోయిద్ది జాబ్స్ల జాయిన్ అయ్యేవళ్ళి అంటే కొంచెం ఉండాలి కదా నాకు
ఆ మంచినె ఉన్నాయి అన్న చాలా చూసిండు బానే ఉన్నాయి అన్ని ల్యాప్టప్స్ నేను గుడ చూస్నా చాల్నె ఉన్నాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ గర అంటె వాళ్ళ ఫైండ్ దాంట్లోనే వర్క్ చేశాడంట అందుకే చాల్నే ఉన్నాయండ గర
ఉంటే మంచిదేక తీసుకోకుండా అడుగక్క
ఈ మధ్యల ఒక్సర్ మీ మమ్మిన్ గుడ సజ్ తీస్కొ మరి ఏమన్నా మని ఉన్నాయాలంటే తీసుకుందామా డైరెక్ డౌన్ పేమెంట్ కట్టి అన్నా ఈఎంఐ లనన్నా లేదంటే కొంచెం ఇగ తెలిసినాయిన కదా మాట్లాడదాం మనం కూడా ఎదన్న
అడుగు చెప్త ఈ టూ డేస్ లల్లా ఈ త్రీ డేస్ లల్లా అమ్మ మాట్లాడి ఏమంటది అమ్మ డాడితొ మాట్లాడి వాళ్ళు ఎంతిస్తర్ అనే దాన్ని బట్టి సెకండ్ హ్యాండ్లో తీసుకోవాల ఫస్ట్ హ్యాడ్లో తీసుకోవాల
చించు ఎందుకంటే ఎప్పటికైనా యూజ్ ఐతది అది ఇప్పటిదేగ అది సర ఒక టెన్ డేస్ వాడి ఒదిలేసేది కాదు కదా లైఫ్ లాంగ్ యూజ్ ఐతది మంచిగ
అవునక్క
నీకు మంచి జాబ్ వచ్చి అంత ఏసుకునే వరకు ఇంకా మంచిదయినా తీసుకోవచ్చు దానికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హ్యాండ్ తీసుకున్న నెక్స్ట్ టైమ్ మంచిది బ్రాండ్ మంచిది తీసుకోవచ్చు ఇప్పుడు గడ బ్రాండెడ్ ల తక్కువ మంచిగనే పిస్సడన్నా
ఇస్తడ్లేగాని ఒకవేళ ఎక్కువ అయితే ఉన్న పలంగ కాడ్త ఉంకదక్క వెంటనే కొంచెం ఆలోచిస్తున్నా అంటే చూడు ఒకవేళ తక్కులోకి వచ్చేదిటే అన్న అడి చెప్ నేను ఈ రోజు ఈవినింగు ఈనింగ్ ఓ చెప్తాక్క అస్సలు నైట్ ఔట్ చేస్తా అమ్మ డాడి ఏమంటారోఅని
ఓకే చెప్పు మర్చిపోకు ఎందుక నేను అప్పుడే చెప్పినా ఆ వాళ్ళగే అంటే ఎవరికో ఇప్పిస్తానంటే వద్దొద్దు మా చెల్లుంది తీసుకుంటది ఆమెతో ఉండనీయ అంటే ఓకే ఓకే అని చెప్పిండు
ఆ ఈ ల్యాప్టాప్ తీసుకోవాలి ఫోను మొన్ననే రీసెంట్గా తీచ్చినం మాత్ర పెద్ద ప్రాబ్లమ్ం
ఆ అంటే ఇక మా మామ కూతురు అదంతా చెప్తే అన్న డిస్కౌంట్ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తారు కదా రిలేటివ్స్ అంటే అందుకే మా చెల్లి మా మోగన్ చెల్లె అని చెప్పిన ఆ అన్నకు గూడా నిన్న గూడా ఒకవేళ నువ్వు ఎప్పుడన్న వచ్చిన ఇప్పుడు అడిగితే ఆ మా ఓన్ అక్కే అన్నా అని చెప్పేసి
ఆ అదే చ్
మళ్ళా మా అత్త కూతురు గదా అని ఏం చెప్పకు
ఈయన్ని చెప్తే ఇవ్వరు మవుగదా
అయ్ అట్లేం లేదు లే గాని కొంచెం ఇక ఓన్ అని అంటారే చెల్ల వాళ్ళ ఫ్రెండ్ చెల్లె గదా అనేసి కొంచెం దగ్గర ఇస్ స్టర్ గదా అట్లా
ఆ అట్ల అయితెనే తీసుకుంట ఆ అక్క ఖచ్చితంగా తీసుకుంటా ఈ వీక్లో తీసుకోవాలన్
ఇస్తమ్మా మీ అన్న స్కూటీ తీసుకున్నడంట గదా ఎంత పడ్డది
ఆ స్కూటీ డౌన్ పేమెంటు
అంటే తౌసండ్ డదా
ఆ అంతకంటే డౌన్
అవునులే అయినా బెటరేలే ఎంత ఎక్కువ కడితే మన నెక్స్ట్ ఈఎంఐలు కట్టుకోవడానికి అంత ఈజీగ ఉంటది
ఆ కట్టిర్రు బాగనే మంచి నన్ను స్కూల్ స్కూటీ బా పని చేస్తరు కూడా
చిన్నది తీసుకొని
టూ మంత్ అవుతుంది అక్క
టూ మంత్స్ అయితుందా పూజ అయి చేపించ్చినరా
ఆ పూజ చేపిచ్చురు వాడుతుర్ కదా బ్రహ్మాండంగా వాడేసారు ఈ టూ మంత్స్ లోనే
బాగానే వాడతారు ఇక వాడతానికె కదా తీసుకున్నది తీసుకున్నప్పుడు వాడకపోతే ఎట్లుంటది
అదే ఇగ డ్యూటీీస్ అందరి వీళ్ళు చేస్తున్నారు కదా అందరికి యూస్ అయిత
తున్నా
ఆ పోతుంది అక్క అక్కనే పక్కనే ఉన్న స్కూల్ కి వెళ్తారు స్కూల్ లో డ్రైవర్ కట్టి
ట్ నైట్ ఎక్కువ అవుతుందింటుడు వాళ్ళ సార్ని డ్రాప్ చేసి రావడానికి
ఆ పర్సనల్ డ్రైవర్ లాగా కూడా పోతుండు అక్క కాబట్టి వాళ్ళు ఇద్దరికీ వెళ్ళడానికి వాళ్ళి ఇంటికి వెళ్లి రావాలి కదా
మొన్న అందుకేరా మంచి చదువుకో మంచి చదువుకో అన్న ఓక్ రిని డ్రైవర్ పెట్టుకునే తోడి పోయి వాడే డ్రైవర్ గా పనిసే దగ్గరికి పోయిండు
ఏది చేసిన ఒక అప్పుడేమి ఇంట్రెస్ట్ లేదు నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు డ్రైవర్
అసలు ఎందుకో ఇట్లా తయారయ్యిండు సమాజం చదువంటనే విరక్తి వస్తుంది ఒక్కొక్కరికి
ఏం చేస్తారు అక్క ఒక్కే సారి ప్రజలందరూ తీసుకున్న ప్రతిదీ ఇట్లోనే చదవాల అంటే చేయాలి అందరి ఓక్
అయనా ఇప్పుడు ఎట్లాందిలా ఎట్లుంది సమాజం అంతా
చదువుతనే వాల్యూ అని
ఎంత చదివినా చదివి అరే చదువుకుంటారు అనుకుంటారు కానీ జాబ్స్ లేవు ఎంత చదివినా గవర్నమెంట్ జాబ్ రావట్లేదు అదే ప్రైవేట్ జాబ్ చేద్దామని అంటే దాన్ని పైసలు పెట్టి కొనుక్కున్నడు అయితుంది
అవునా అసలే జాబ్స్ అసలు దొరకనే దొరకట్లేవు భయమావు తుంది అసలు నాకొస్తదా
ఏం టెన్షన్ పడకలే కాకపోతే ఏమన్నా అంటే ఏంది సిటీల జాబ్స్ కరువా అంటారు కాని సిటీకి వస్తే తెలుస్తుంది వాళ్ళకి లైఫ్
ఆ కరెంటులకి అ తిరగడానికి ఆ వెహికల్స్ కి ఫుడ్డు కి అంతా దానికే అయిపోతుంది అసలు పది వేలు వస్తే చేతి చే చేతిల రూపాయి కూడా మిగిలదు మంత్ ఎండ్
ఇలా వేడ సరిపోతాయి ఇక్కడ ఈ మనం అసలు బ్రతకేటట్టు ఉంద పదివేల తోటి పదివేల తోటి కూరగాయలు అయిపోతున్నాయి ఒక వారంల అ